ఎంతను
అండుకోనున్నా
ఈ మాట్లాడుకోవడం ఏంధో కానీ భలే అనిపిస్తుంది ఏందన్నా
లా ఆ వీడు బయటికీ హోదరా ఎక్కువ ఏమన్నా మాట్లాడడానికి దొ ది బయటికి పో బయటికి పోయి ఒకసారి బయట ఏమేమిన్నాయో చెప్పు
బయటనా
ఆహా రోడ్డు రోడ్డు రోడ్ కే
ఆక్క కూర్చొని మిరపకాయ అందిస్తంది
రోడ్డు నీకు మొత్తం అటు ఇటు సైడ్ ఏమేమి కనపడతానై చెప్పు
బండి ఉన్నది
హు కారు ఎవరి ఈ బండి కారు
బండి ఆ పండు వాళ్ళ కారు బండి వాళ్ళది
పాతి పాతిండ్లు పాతిండ్లు కు గేట్ ఏ కలర్ ఉన్నది
ఏ పాత ఇల్లు బ్లాక్
బ్లాకా దానికి ఏమన్నా అది అద్దాలు కట్టి ఉన్నాయా
పరదాలు ఏం లేవు ఒక తువ్వాల కనపడతాంది
కొంచెం దగ్గర పోయి ఆడ బట్టలు ఆరినయా లేవో జుడి ఇట్లా టచ్ చేసి
ఈడ చెడ్డీలు ఉన్నాయి
సెటిల్ కాదు బట్టలు ఆ
అదే
గోడ మీద ఉంటాయి డ్రాయర్లు ఉన్నాయా
డ్రాయర్లు డ్రాయర్లు
ఆహా ఆరినాయా
ఆ ఆరినై ఆరినై వచ్చి తీసుకుపోతావా
తీసుకుపోతా షర్ట్ మంచిగా ఉంద ఆడ
ఆ
షర్ట్ మంచిగా ఉందా ఒక్కను ఇంట్లోకి ఎవ్వరు రాట్లేరేంది
పక్కనున్న ఇంట్లోకా ఏమో మరే మాకేం తెలుసు
దాని ముందు తేటగా చేయుచున్నది ఎవరన్నా వస్తారా
తేటగా చేసిర్రా ఎక్కడ
అదే వాళ్ళింటి ముందు
ఎమ్మో ఆహా ఈ ఇల్లా నువ్వు చెప్పేది
హుమ్
ఇంకోళ్ళు వస్తారు అంట అది ఇల్లు ఇల్లు కడతారు వాళ్ళు నీకు తెలవదా
ఓ తెలవదు ఏడ
వాళ్ళ ఇంట్లనే పక్కా ప్లేస్ ఉన్నదిగా
ఆహా అందుకి ఇగ అది క్లీన్ చేసిర్రా
ఆ వాళ్ళు వస్తారంట ఇళ్ళకి వస్తానంటారు
ఎప్పుడు
ఏమో మరి ఇగా కొంచెం ఇల్లు కట్టాంగానే మొత్తం సామాన్లన్నీ సదురుకొని ఓత్తనన్నారు
అందుకు క్లీన్ చేసింల్ల
ఉ
మీ బంటి ఏం చేస్తాండు అసలు మీ బంటి కనపడట్లే
వానికి కాలు ఇరిగింది తెలవదా
ఓ ఎట్లా
అది సంజని ఫంక్షన్ రోజు కా కాల్ జారీ పడ్డాడు అది ఒంగుడు దుంగుడు పడ్డాడు
ఓ దేవుడా
కాల్ ఇరిగింది అందుకే బయటికి ఎల్తలే ఇరవై రోజు పైకి అయితాంది వాడు స్కూల్ పోకా
కాలు ఇరిగిన ఎక్కడ ఇరిగింది కాలు
ఇక్కడనే మన్ని ఇంటి దగ్గనే
అంటే ప్లేస్ ఇది కార్ అనేది ఎక్కడిగిందంటన
అన్న ఆఫ
కళ్ళు అనేది ఎక్కడదియంంది
రైట్ రైట్
రైట్ లెగ్ మోకాలు దగ్గరనా ఏడా తొడ మొక్కలు దగర నా
వ
కురలో ఎందు కోయిట్లా ఎస్తాల తీట తోట
చిన్నప్పుడు కూడా నువ్వు అంతా చేసగలే
నేనెప్పుడు కింద వాళ్ళే
అందన అంత తెలివాను వాడు కాకపోతే మనకు కన్న కొంచం తీట ఎక్కువ
మీ ఇద్దర బావబమరిది
మీవా మీ సైకిల్ ఏమైంది కనపడతలేద్ సైకిల్ సైకిల్ బ్లాక్ కలర్ సైకిల్ ఒకటి ఉండే కదా
అదా పాతింట్లోనే ఉంటది పాతింట్లోనే ఉంటది మీ సైకిల్ మంచిగ్ ఉందా
నాద్ మంచినే ఉన్నది
నీది మి తమ్ముంది రెండు వేరువేరా
ఆ ఆ
ఇత్త ఒకసారి
రన్
ఎల సాయంత్రం ఇత్తావ
తీసుకోపోవన్న హ్మ్ ఇంకా థర్టీ సెకండ్స్ మల ఇంకేంటి సంగదులు
హ్మ్ ఆ ఆ అయిపెంది గదా ఇట్ర వాటర్ బాటీల్ ఈన్నే ఉన్నది నీది తీస్కపో అట్లనే ఈసారి
ఏంటిది టెన్ సెకండ్స్
ఆ వాటర్ బాటిల్లు అక్కడ ఉన్నది పీకు
హ్మ్